హలో
వినిపిస్త
హలో
వినిపిస్తుంద
హలో
వినిపిస్తుందా ఏం లేదండి. ఇప్పుడు మేం డీమార్ట్ కి వెళ్ళేసి వచ్చినాం
ఎక్కడ
మా ఊర్ల అండి
స్ ఓ నేను ఇప్పుడు గోరెంటాకు పెట్టుకుంటున్నా అండి
అమ్మ మాకండి
లేదండి మాకు మా రూమ్మెట్ దీసుకొచ్చింది
అమ్మ మరి పులిహోర తిన్నరా అండి
ఆ తిన్నాము ఫుల్ గా ఇంకా ఫుల్ మిగిలిపోయింది ఒక డబ్బా నిండా
అయ్యో మాకేమో లేక మేము కొనుక్కొచ్చు కున్నమండి ఇప్పుడు
అయ్యో ఒక బాక్స్ తీసుకపోవల్సిందండి మీరే
తి మీకంటే ఎక్కువనా అండి మేము కొనుక్కుంటాం లేండి
ఏమ కొనుక్కున్నారండి
ఇక ఒక కుర్కురే కొనుకున్నాం అండి, థంప్స్ అప్ స్ప్రైట్ ఒక బెడ్షీట్ కొన్నా అండి, రెండు వందల అంటా సూపర్ ఉంది
ఎక్కడా
డి మార్టులో అండి
ఓహో
మీరు నాక ఏమైనా పైసలు ఇస్తే మేము కొనుక్కుందాం అనుకున్నాం, కానీ మీరు పైసలు ఇవ్వాలి కదండి నాకు
మ్ ఎక్కడిచ్చేదండి నాకే ఉన్న ఐదు వందలు తెచ్చు కున్నాను
అయ్యో అయిపోయినాయా అండి, ఐదు రూపాయలు మిగిలినయా, ఎందుక అండి మీరు అందుకనే ఎం క కూర్చో పెట్టిర అండి ఇయాల
మ్ మెట్రోకి ఎంతన్నాయి పొద్దున వచ్చేటప్పుడు హండ్రెడు
వందా వందా
వంద ఇప్పుడు ఒక వంద అయిపోయినాయి
అయ్యో ఏం కదులేండి మనకి ఉద్యోగ మీకు ఆ మీకు ఉద్యోగం వతే ఇగ అవన్నీ ఎంత అండి లెక్కనే లేదా సార్ మీకు పదకొండు లక్ష ఇరవై లక్షలు వస్తాయి కదా ఏ కాద్ మన అమ్మ వాళ్ళు తిడితే మనకి ఈ మంచిది జరుగుతుం
డబ్బుల విషయంలో కాదండి, ఈ ఎగ్జామ్ బాగా పరీక్ష బాగా రాయలేనని
వాళ్ళు తిడితేనే కదా నెక్స్ట్ సమ్ మంచి చదువుకుంటాం ఇంకా మనం
అవును ఇంకా మీరూ ఏం చేస్తున్నారు ఏం తిన్నారు
ఏ తిన్నామా ఇంకా మంచూరియన్ బిల్ తిన్నాండి సూపర్ ఉన్నాయిడి
మళ్ళీ ఇప్పుడు ఇంకేం తిన్నారు అవునా అండి ఎలా చేస్తారండి మీరు పులిహోర ఎలా కలుపుతారు
కా ఇప్పుడుయి
అవునా కుర్కుర దిని బతికిస్తారా ఇప్పుడు ఆ
మ్ ఇప్పుడు మరి ఏంటాలంటే నా నానమ్మ వా వర అన్నమాట ఫంక్షన్కిళ్ళరు ఇం ఎలాండి తప్పదు కదండి మన అనం ఏదు
మ్ హు
ఆ అయితే మామకపోతే మేమ అంత ఊరంతా తిరిగేసి వచ్చినామ అండి
మరి మీ నానమ్మ గారు లేకపోతే మీకు తాళాలు ఎవరూ ఇచ్చారండి తలుపులువి
తాలం వం
మరి ఎక్కడన్నారు మీరు బయట ఉండకండి డేంజర్ అండి మైలా అందమైన అమ్మాయిలను ఎత్క పోతారు
ఆ ఓనర్ వాళ్ళ ఏమో నానమ్మ వాళ్లు అన్నట్టు ఇందులో రెంట్ కు ఉండే వాళ్ళు ఉంటరు కదండి
మీర్ర్ రెంట్ వాళ్ళు ఇంట్లో ఉంటున్నారా
ఆహా ఉండట్లే ఉండట్లే బయట కూర్చున్నామండి మెట్ల దగ్గర నాభై లక్షల ఇల్లు వస్తారు వస్తారు వస్తారు కాబట్టి ఈడికి వచ్చినాము అండి వస్తారండి వస్తారు కాబట్టి మేము ఈడికి వచ్చినాము ఆ పదైతదిగా ఆయన తొమ్మిదిన్నరకు అన్నారు తొమ్మిదిన్నర పదైతద
మీ నాయనమ్మ జాబ్ జేస్తదా మీ నాయనమ్మ
కాదు కాదు ఇలా పెరుగుదుంటే వాళ నివేగం కాదు మా నానమ్మ వాళ్ళు పెళ్ళలి పెళ్ళికి పోయరు పెళ్లి రోజు వేడుకలకి
ఆహా ఓ నాకు ఏమైతుందంటే అన్ని నొప్పులు వస్తున్నాయిండి మెడకాయ నొప్పి వచ్చింది ఇంకా నేను గోరెంటాకు పెట్టుకుంటున్నాను హలో
మీ పిస పెళ్ళికి ఆ
చెప్పండీ ఓయ్ ఎవరండి మీరు అట్ సైడు హలో
ఏమో అండి మెడ క ఇప్పుడు ఫోన్ పట్టుకొనీ ఇట్లా గోరెంటాకు బేట్కున్ టుంటే ఏమైతుందంటే మెడకాయ నొప్పి వస్తుంది హలో హలో మాట్
పిస్తుందా అవును అండి చెల్లీల పేంచాలా అండి ఆ అవునండి చెల్ అట్ల ఎట్లా పెంచుతండి మీరు మం మం
మేము మాకు బడికి వెళ్ళే సమయంలో మాకు బడికి వెళ్ళే సమయంలో మాకు మొక్కలు. ఇచ్చేవారు వర్షాకాలం రాగానే మేము ప్రతి ఒక్క విద్యార్థికి రెండు చెట్లు మూడు చెట్లు ఇచ్చేవారు. అవి మేము తీసుకొచ్చి నాటే వాళ్ళం ఇంటి దగ్గర
ఆహా మేమేం ప్రతి పుట్టినరోజుకు ఒక చెట్టు పెడతాం అన్నమ
ఆహా మీరు అంటే మొత్తం ఆ మేము అట్లా పెట్టిన చెట్టు ఇప్పుడు మామిడికాయలు కాస్తుందండీ
సార్ ప చువెట్టుకుంటాం
పంపిస్తామండి మరి పచ్చడి పెట్టుకునేది కాదండి తినే ఇవి స్వీట్ తీయ్యకుం టైప్ తియ్యటి మామిడికాయలు
మళ్ళ
ఏం జేసారండి ఈ రోజు మీరు
వస్తారేమో ఉ ఏం లేదండి ఇంగా మా నానమ్మ వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం మేము
మీరు జాగ్రత్త అండి మరి బయటిక్ కేళ్లకండి దొంగలు ఉంటారు దొంగలున్నారు జాగ్రత్త
రెడ్ బైటికి పోయోచనమనమాట డి మార్ట్ కి పోయి
మీరు మీ ఊరికేళ్ళలేదా అండి మరి
పన్నెండు ఒకటి టైతడాండి బస్సులల్ల మళ్ళ పాన్ ఆ హా ఆ డబ్బులు లేవండి డబ్బులు మీరియల్ గుడ్ మా ఇంటికే పోతుండేనండి నాలుగు వందలు టిక్ కేట్ టండి నైట్ అయితే పైసలు ఉచిత బస్సులు నైట్ ఉండవండి మళ్ళవేరుప్ పల్ బొక్క అండి రేపు అయితే పో తండి ఇంగ ఏం చేస్తామండి తప్పదు కదాండి ఇగ
ఉ అవునండి పోతాంను అంటున్నారు మీతో ఎవరోస్తారండి
మ స్నేహితురాలు అనమాట అమ్ ఆ కళకి పోయేసారి కళాశాలకు పోయేసారి లేట్ అయితదని నాతోనే వచ్చిందండి ఇగ మేం ఇద్
ఆహా మరి రేపు మీ ఇంటికి తీస్కెళ్తారా తననీ
తీసుకెళ్ళనండ్ డి ఆమె వాళ్ళ ఇంటికేళ్ళే పనుందంట ఆహా లేదండి వాళ్ళు ఆమె కేం కాను ఉంద అంటైక్కనే ఉంటది వరంగల్ అవునండి వరంగల్ వెయ్యి స్తంభాలు వెయ్యి స్తంభాల గుడికెళ్తారండి అయితే వెళ్తున్నారు ఆమె! ఒక
ఓహో తను ఇప్పుడే పిలలేదా ఆంటీ వరంగల్లోనే ఉ
ఆ వాళ్ళ తెలివాలండి వరంగల్
తన అది పరంగల ఏమో కదండి
తెల్వదండి నాకు వరంగల యి వరంగల్ కాదండి వాళ్ళది ఎక్కడో చిన్న పల్లెటూరు వాళ్లది చిన్న పల్లెటూరు
ఓహో!
నేను ఒక చెప్పులు కొనుక్కుంది మన అనుకున్నా కాగాని చెప్పులే లేవండి డిమాట్లా కొత్తగా పడ్డది తెలుసా నిన్న మొన్ననే ఓపెన్ అయిందంట మొన్న
ఎక్కడండి ఆ డీమార్ట్
మా హైదరాబాద్ లోనేనండి ఒక పట్నంలా మంచిగా పెద్ద షాపింగ్ మాల్ అండి అసలు ఎంత బాగుందో! అల్ళ నుంచి రాబోద్దే అయితలే మాక అయితే వాళ్ల నుంచి మాకు రాబుద్ధి అయితలేదు దగ్గర కాదండి నడుచుకుంటే ఓహ నడుచుకుంట ఇంటి పక్కన వెనకాలనే అండి కొంచెమే నవ్వాలి నువ్వు ఇంతసేపు మేము అలానే గడిపొచ్చినం మాట
ఓహో దాంట్లో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటందండి టేస్టీ ఉంటది
మరి మాకు ముందే చెప్తే మేం కొనుక్కునే వాళ్ళం కదండి అప్పుడు ఇందాక చేస్త అయిపోయది మీరు
మా ల్ కిస్ట్ అని ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటందండి
అవునా అయితే మేమేమో ఇకకు రెండు పర్క్ ఒక పర్కు ఇంకేంటి ఏంటో చాక్లెట్లు కొన్నదండి ఆమె రేపు బస్ కి పోతదంట ఇక బస్ లో కొనుక్కుంది నాకేమో అవసరం లేదండి మా నాన్నగారు రేపు కొనుక్క అని పైసలు పంపుతాన్నారు ఇ అలా నాక్కడ లేవ అనమాట
ఇక్కడ లేనిదే మీరు రెండు వందలు పెట్టి బెడ్షీట్లు కొనుక్కున్నారా అండి
ఇగా మా ఫ్రెండ్ స్నేహితురాలు ఇచ్చిందండి ఆమె నాకు కొంచెం పైసలు ఇయ్యాల అని లెక్క కట్టిందండి ఇలా ఇలా చాయ్ తాగినందుకు ఇరవైయి సమోసా కిరవై అని ఆయిల్ అన్ని లెక్కలు రా తినండి అరవై ఆరు రూపాలు అరవై రూపా ఆమెనే ఆమెనే అండి ఆమెని రాసిందండి లెక్క క్క ఆ లెక్కకి ఏనకు బెడ్ షీట్ ఇప్పించిందండి
ఆ
ఇంకా నేనే పది ఇర్వై రూపా పలు ఇయ్యాలండి పాపం కానీ ఇంగ వద్దులే అంటాంది కానీ ఇస్తా అండి నేను ఆమె నాకు ఇచ్చినప్పుడు నేను కూడా ఇయ్యాలి కదండి
మీరు కూడా ఇయ్యాలండి తప్పండి అది ఇవ్వకపోతే
ఇస్తాం లేండి అరవై అరవై రూపాలు అరవై ఆరు అరవై అరవై ఆరు ఇయ్యాలండి అంటే మేము మీకు
ఓ అట్లయితే థ్యా చాలా ధన్యవాదాలండి
పోయినంక ఇత్తం లేండి గుర్తు జేయకండి మీరు ఊకా
మీరు రక్తం తాగారండి నాది ఒకసారి
మీ రక్తం నేదాగ మీరు నా రక్తం దాగొద్దు మీర నాగు నన్ను నన్ను జంపినా రావ అన్నమాట వస్తే వస్తే అ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ఇన్సూరెన్స్ గురించి తెలుసా అండి ఇన్సూరెన్స్ లు జేయించుకోండి ఎవరైనా యాక్సి వన్ టైమ్ ఏదో ఆక్సిడెంట్ ది ఏవో ఒక ఒక ఒకటి నిన్న విన్నా అండి మాకు తెలిసిన వాళ్ళు చెప్పిర్రు ఒక ఒకవేళ మ మేము ఆ పలిసి విటి చిపోతి ఆ బె చిల్త్ంటా నెక్స్ డేనేవిపో ఆ బె అంట ఇంటికి పెద్దవాళ్ళు చేయించుకుంటారంట మా నాన్నగారు ఉన్నారు కానీ చాల నేను చేయించుకుంటా అన్నా ఫ నేను చేయించుకుంటాను నేను చేయించుకుంటా
పొదామన్నటి చెప్ తున్నరు చేపించుకొని నిజంగానే చచ్చిపోతార ఒక బైక్ కింద పడి
ఆ అ కావాల్ కావాలని ఎవరు చచ్చిపోడుగాని మా నాన్న గారు అన్నారు చేపిచుకోవాలి అంటే యా అయితే ఐదు స మా నాన్న కోసమే నిజ్జంగా జేత్తా అండి నిజ్జంగనే అండి నిజ్జంగా అండి అది అలాంటి జేయాలంటే పక్క నేను పైసలు సంపాదించి నేను అది అలాంటి పాలసీ కట్టుకుంటా అండి నా కోసం అయినా మా నాకేమైనా అయిందనుకో మా అమ్మ నాన్నకి పైసలు వస్తాయి యాభై లక్షలు వత్ తెడీ మా నాన్న నిన్ననే నలభై లక్ష్ నలభై వేలు కట్ ఆ ఏం కాదండి ఇప్పుడు నేను లేకపో ఉన్నా గూడ నేను అంత సంపాదియన నమాట నాకు తెలుసు ఆ విషయం అయితే కానీ కానీ వాళ్ళు కానీ ఒక్క సంవత్సరం గడితే జాలన్నమాట ఐదు సంవత్సరాలు కట్టకపోయినా ఏం కాదంట ఆ పాలసీ నాకు నిన్ననే దేలిసింది నిన్ననే కనుక్కున్నా మా నాన్నకి నలభై వేలు గట్టాలంట్ నాకైతే ఇరవై ముప్ నాకేమో ముప్పై నలభై వేలు కట్ మా నాన్నకే నలభై వేలు గట్టాలండి నాకేమొ ఇరవై ముప్పై వేలు ఉంటదండి కడతామండి మేము ఈసారి ఖచ్చితంగా ఆహా ఐదు సంవత్సరాలు ఆగ్ ఏం కట్టొద్దు ఒక్క సంవత్సరం గట్టి ఐదు సంవత్సరాలు గట్ వద్దండి సరే అండి ఉండండి బాయ్